ఆ విన్పిస్
ఆ ఎలా ఉన్నారండి
ఆ బావున్నా అండి వీలె మీరెలా ఉన్నారండి
మేం కూడా బావున్నామండి
ఊ ఇంకేంటండి ఏం చేస్తు హా నేను కూడా ఇదే అడుగుదాం అనుకున్నా అండి మీ క్వషన్ సడన్ గా మీరే అడిగేశారు నేను మధ్యాహ్నం రసమన్నం తిన్నా అం
అవునా అండి
ఉ మీరండి
ఏంటండి
మీరేం తిన్నారండి
నేను మధ్యాహ్నం సాంబార్ అన్నం తిన్నానండి
అవునా
అవునండి
నేను రసమన్నం తిన్నా అండి
అవును మీకు వంటొచ్చా అండి
నాకు రాదండి అంటే కొన్ని కొన్ని చేస్తానండి
అవునా నాన్ వెజ్ చేస్తారా వెజ్ బాగా చేస్తారా మీరు
నేను నాన్ వెజ్ లో చికెన్ బాగా చేస్తానండి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఆ
అయితే మీ పక్కన నాన్ వెజ్ లవర్స్ ఉంటే మంచిగా చేసు పెడతారా అండి
చాలా బాగా అండి అంటే అంత అవైలబిలిటీ ఉండాలండి ఫెసిలిటీ అంతా ఉండాలి అలా అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు అంటే ఆ తక్కువ ప్రాసెస్ లో ఏదైతే కంప్లీట్ అవుతుందో అదే చూసుకుంటున్నామండి ప్రజెంట్ అయితే ఎందుకంటే సిలిండర్స్ గురించి కొంచం గ్యాస్ సిలిండర్స్ గురించి కొంచెం ఏమంటారు షార్టేజ్ వచ్చింది కదండి
అవునండి ఏంటో ఈ మార్చ్ మంత్ అంతా మనకి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జరుగుతున్నాయి అసలు ఈ మంత్ లో కానీ మార్చ్ మంత్ మాత్రం మాత్రం అయిపోవడం లేదండి వార్ జరుగుతుంది అంటారు ఎల్పిజి గ్యాస్ స్టా షార్టేజ్ వచ్చింది ంది ఆ కప్పు గెలిచాము అన్నీ ఏవేవో జరుగుతున్నాయి న్నాయి కానీ మార్చి చాలా స్లోగా వెళ్తున్నట్టు మాకు అనిపిస్తుంది నీకు అంతేనా అండి
అవునండి అందుకే ఇంకా అంటే ఎక్కువ ఫుడ్ ఐటెమ్స్ అంటే ఎక్కువ గ్యాస్ తీసుకునే ఫుడ్ ఐటెమ్స్ కాకుండా కాకుండా నార్మల్ గా అయిపోయేటివి చేసేసుకుంటున్నామండి రసం ఈజీగా అయిపోతది కదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతది సో అట్లాంటివి చేసుకుంటున్నామండి ఇంకా చట్నీస్ చట్నీస్ మిక్సీ గ్రైండ్ చేస్తే సరిపోతది
అవునండి
ఇంకా పోపేస్తె సరిపోతదండి సో అది దానికి మాత్రం జస్ట్ టూ సెకండ్స్ పడుతది అట్లాంటివి చూసుకుంటున్నామండి ంటున్నాండి ఇంట్లో మా మమ్మీ మా నాన్న కూడా చెప్పాను సో వాళ్ళు కూడా అవే పాటిస్తున్నారండి ఎందుకంటే మేము సిలిండర్ బుక్ చేసి ఒక వన్ వీక్ పైనే అయిందండి
ఇంకా రాలేదా అండి మీకు
ఆహా ఇంకా రాలేదండి సో అందుకే కొంచెం చూసుకొని వాడుకోవాలి అన్నట్టున్నా అండి
అంతేలేండి బెటర్ అండి ఎందుకంటే మనకు ఆ సిలిండర్ లేకపోతే పిల్లలు స్కూల్ కి వెళ్లడం కానీ మా కాలేజెస్ కు వెళ్లడం కానీ ఒకవేళ వర్క్ చేసే వాళ్లు ఆఫీస్ కు వెళ్లడం కానీ చాలా కష్టం అయిపోతది ఎందుకంటే ఫుడ్ అనేది కావాలి కదా మనం అది లేనిదే ఫుడ్ అనేది ప్రిపేర్ చేయలేము బట్ ఎలక్ట్రిసిటీ ఉంది కానీ ఎంతవరకని యూస్ చేయగలమండి చేయగల మండి అది కూడా
అవును నిజమే అండి
హ
ఇంక కట్టెలు పొయ్యి పెట్టుకోవాలంటే కూడా అవ్వదు
కట్టెలు కావాలి కదండి పైగా మనం సిటీస్ లో ఉంటాం కాబట్టి కట్టెలు పెట్టుకొని చేసే అంత ప్లేస్ మన ఇంటి చుట్టుపక్కల ఉండాలి కదండి ఉంటే బెటర్ అండి చేసుకోవచ్చు కోవచ్చు లేకపోతే కష్టమైపోతది ఉంటే మాత్రం అన్ని వంటలు దాని మీద చేయొచ్చు
అ
ప్లేస్ ఉండాలి కదాండి ఇంటి ముందర ముందే సిటీస్ లో ఇల్లన్నీ ఆ అ ఫుల్ గా ఉంటయి ఎక్కడ
అవునండి అసలు మన ఇంటికి పక్కన ఇంటికి ఖాళీ గ్యాప్ ఉండదండి
ఇంక అట్లాంటప్పుడు ఇంగ మనం కట్టెలు ఎక్కడ నుంచి‌ తేవాలి దానికి పొయ్యి ఎప్పుడు అంటివ్వాలి మరి పొగ వచ్చిందంటే మాకు ఇంటి దగ్గర పొగ వచ్చింది అంటరండి
గొడవలు చేస్తారు ఏమేమో అయిపోతాయండి అప్పుడు ఇంకా ఊరికనే మంచిగా మాట్లాడుకునే వాళ్ళ దగ్గర కూడా చెడ్డ అయిపోతాం ఇంకా
నిజమేనండి అసలు
ఉ ఇంకేంటండి మీరు పీజీలో ఉంటారా ఇంట్లో ఉంటారా అండి
లేదండి నేను ఇప్పుడు ఇంట్లో ఉంటున్నానండి
ఇంట్లో ఉన్నారా
అవునండి
ఒకే నేను కూడా ఇంట్లోనే ఉన్నా అండి
అవునండి ఇంట్లో ఉంటేనే బెటర్ లెండి ఎందుకంటే కంటే ఫుడ్ అమ్మ వాళ్ళు బాగా చేసి పెడతారు ఇక్కడ పీజీలో వీల్ పెట్టా వీళ్ళు పెట్టే ఫుడ్ ని అడ్జస్ట్ అయి తినాలి ఏదన్నా తినాలి అనిపించకపోతే బయటికి వెళ్లి మరీ డబ్బులు ఖర్చు పెట్ ట్టాలి చాలా ఖర్చు అయిపోతదండి
నిజమే అండి మేము రీసెంట్ గానే ఇంటి కోచ్చాను నెన్ నార్మల్ గానే పీజీ లోనే ఉంటాను
అవునా అండి
ఊ మ్
నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటానండి ఇంటికి
ఆ అండి ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ వర్క్ ఉండి వచ్చాను లేదు అంటే పీజీలోనే ఉంటుంటినండి నేను
అవునా అండి
మ్ ఇంకేంటండి జాబ్ చేస్తున్నారా అండి
లేదండి ఇంకా జాబ్స్ ఎక్కడండి చాలా కష్టం అయిపోయాయి కదండి ఇప్పుడు
అవునా ఏది అటెంప్ట్ చేయలేదా అండి మీరు ఐ మీన్ ఎగ్జామ్స్ కానీ అవునా సేమ్ అన్ ఆ లేదండి నేనేం జాబ్ చేయట్లేదు జాబ్ సర్చ్ చేస్తున్నానండి
అవునా అండి
మ్ రీసెంట్ గానే టిసి అ టిసిఎస్ కి టి సిఎస్ ఎన్ క్యూ టి యా దానికి అప్లై చేశానండి అవునండి ఎగ్జామ్ డేట్ కూడా వచ్చింది
ఓ చాలా కష్టం అంటారు కదండి అది మొత్తానికి మీరు ఆ ఎగ్జామ్ రాయబోతున్నారండి
ఎంత కష్టమయినా కూడా ఏమో అండి మనం లక్ అని అంటారు కదా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా లక్ క్ అనేది వన్ పర్సెంట్ ఉండకపోయినా కూడా అవ్వదు అంటారు మేబి ఏమన్నా నాకు దీనిలో రాసి పెట్టిందేమో అనేసి ఒక చిన్న హోప్ తో అండి అంతే అంతకు మించి ఏం లేదు నిజమేండి కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటది బెస్ట్ బట్ ఇ ఆ కోడింగ్ రాదండి నార్మల్గా అంటే
అండి
ఆ ప్రో నెక్స్ట్ డిజిటల్ ఇట్లా ఉంట ఉంటాయి కదండి
అవునండి
సో మనం జస్ జస్ట్ స్టార్టింగ్ ఆ స్టార్టింగ్ పే ఐ మీన్ ఆ జస్ట్ లైట్ లైట్ గా కోడ్ రాసిన కూడా ఎగ్జిక్యూట్ అయినా కూడా వాళ్ళు తీసుకుంటారు కదండి ఆ నా ఫ్రెండ్ ఒక ఆమె ఉం టది సో చెప్పిందండి జస్ట్ ప్రింట్ ఇచ్చేసి ఆ ఏముంది క్యూషన్ లోది చూస్కొని ని ప్రింట్ ఇచ్చేస్తే ఎగ్జిక్యూట్ అవుతది అని చెప్పేసి
అవునండి
కుడా తనలాగానే చేద్దాం అనేసి అనుకున్నా అండి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ టూ క్వశ్చన్స్ ఇస్తారంట అండి కోడింగ్ క్వ్చన్స్ ఒకటి క్లియర్ అయినా కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారంటండి
అవునండి ఇంకా మనకి ఇంటర్వ్యూ ఇంకా అప్పుడుకి కొంచెం బాగా చదువుకోని వెళ్తే ఇంకా అది కూడా
అవునండి దానికోసమే వెయిట్ చేస్తున్నా అండి నేను కూడా
మ్
తే వాళ్ళు కూడా మేబి ఏమనా దీంట్లో రాసిపెట్టి ఉంటదేమో నీకు రావాలి జాబ్ రావాలి అనేసి మీరు నువ్వు అటెంప్ట్ చెయ్యి ఏం కాదు అని చెప్పేసి చెప్పారండి
అవునా అండి
సో అందుకే నేను కూడా అటెంట్ చేశానండి ఇంకా.
టి మనం ప్రయత్నం మనం చేయాలి, తర్వాత బై గాడ్స్ క్రేజ్ అంతే ఇంకా
ఉమ్ ఇంక అందుకే ఆ కూడా అయిపోయిన తర్వాత డరెక్ట్ గా పీజి ఎళ్దాంమనేసి అనుకుంటన్నానండి నేనైతే.
అవునా అండి, అంతేలేండి ప్రశాంతంగా ఎగ్జామ్ రాసేసి అయితే మీకు కొంచెం ఫ్రీగా ఉంటందనమాట.
రావాలి పీజికి రావాలి అంటే మళ్ళీ జర్నీ చేయాలంటే కష్టం కదండి.
అదీ నిజమేనండి మీరు పైగా మీరు పైగా పీజీకి డబ్బులు కట్టి, రోజు ఇంకా ఇంట్లో ఉన్నా కూడా ప్చ్ ఇక్కడ వేస్ట్ ట్రావెలింగ్ డబ్బుల్ వేస్ట్.
ఉమ్
అందుకండి
అవునండి
కిప్పుడు ముందే మనం చాలా కష్టకాలంలో ఉంటాము, ఇంకా ఈ దాంట్లో ఖర్చులం టే మరీ ఎక్కువ అయిపోతది.
ఆవునండి సో మనకు ముందు జర్నీ చేయాలం అంటే గర్ల్స్ కి అసలు ఓపికే ఉండదు, చాలా టయర్డ్ అయిపోతాం, వీక్ గుంటాం కదండి. అలా ఉంటది. మనం గల్చ్ కదండి స్ సో జర్నీ చేయాలి అన్నా కూడా, వెంటనే వీక్ అయిపోతామండి, చాలా టయర్డ్ అయిపోత్
అదీ నిజమేనండి.
సో అందుకు అది గుడ కొంచం కొంచెం చూసుకోవాలి కదండి. మన పీజీస్ అంటే దగ్గర్ ల్లో ఏం ఉండవు కదండి, మన పక్కనే ఏం ఉండదు కదా.
అదే నిజమేనండి, మనం దిగేది ఒక చోట మరి అక్కడ నుంచి మరీ ట్రావెలింగ్ వల్ల అని
ఉమ్ చాలా కష్టం అండి అలా, ఇంకా అందుకే అవన్నీ చూసుకొని ప్ పోదామనేసి ఫిక్స్ అయిపోయా అండి ఇంగ అమ్మ వాళ్ళకి చెప్పాను, సరే అలానే కానివ్వండి ఆ అని చెప్ చెప్పారండి
అంతే లేండి అమ్మ వాళ్ళు ధైర్యం ఇస్తే చాలండి మనకి ఇంకా.
ఉమ్ ఇంగ మా నాన్న అయితే సీరియస్లీ మా నాన్న, పిజీ కెళ్ళినప్పుడు వెంటనే ఎప్పుడోస్తావు అని మళ్ళీ కాల్ చేస్తడండి, ఆ నెక్స్ట్ మినిటే కాల్ చేస్తడు, ఇట్లా ఎళ్ళింటానో లేదో పీజికి అప్ అప్పుడు వెంటనే ఎప్పుడొస్తవ్ నాన్న అనడిగేస్తరు.
మీ నాన్న మిమ్మల్ని వదిలిపెట్టేసి, మీ నాన్న మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేకపోతన్నారేమో అం డి అందుకనేసి అడుగుతున్నట్టున్నారు.
నార్మల్ కంటేనే అడుగుతాడండి మ నాన్న ఉమ్
అవునా అండి.
ఇంకేంటండి, ఏం చేస్తున్న స్పెషల్ ఏంటండి?
స్పెషల్ అన్, అవునండి శ్రీరామ నవ మీ గుడికెళ్ళాలి చూస్తామండి రేపు. ఇంట్లో ఉన్ ఇంట్లో ఇక్కడ అంతా మొత్తం ఊరంతా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు.
హా అండి ఏమో అండి నాకది ఏ నేను ముస్లిం అండి, సో నాకు అంతగా తెలియదండి ఎలా చేస్తారు, ఏంటి అని చెప్పి.
అంటే ఏం లేదండి అంటే శ్రీరామ నవమి అంటేనే ఇంకా, రాముడి కళ్యాణం జరుగుతది. ఇంకా తర్వాత ప్రసాదంగా పానకం ఇస్తారండి చా లా బాగుంటందండి, చాలా అంటే చాలా బాగుంటందండి.
హా
ఎప్పుడన్నా ట్రై చేశారా అండి?
ఆ
అవునా అండి అ ఈసారి ట్రై చేయండి అయితే మీకు మంచి కంపెనీలో రావాలని కోరుకుంటున్నానండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నోటి మాట వల్ల నాకు కూడా మంచి కంపెనీ లో జాబ్ వస్తే బెస్ట్ అండి.
ఆ వస్తదిలేండి కష్టపడితే దేవుడు ఇస్తాడు కదండి సరేనండి అయితే మరి
ఓకే అండి బాయ్ అండి ఓకే